హలో
నాని చెప్పురా
చెప్పు ఎక్కడున్నావు
నే ఇంట్లో ఉన్నా
సరే పాపం తీసుకోగదా
నేను పాపని తీసుకుంటే మరి ఫోన్ ఎవరు మాట్లాడతారు
అసలు ఇగో పడుకోట్లేదు పడుకోబేడుతే నాన్ దగ్గరికి అంట వేళ్ళు నాన్న దగ్గరికి అంట వెళ్ళు స నిన్న మ్యాచ్ చూసినవ ఇండియాదివును అది
చూసా చూసా
మస్తు ఆడిండ్రు కదా అంటే ఇట్ల అంటే పెద్దగా ఏమంటారు ప్రెషర్ ఎక్కువ ఏం లేదు కాని ఇట్లా కూల్గా వెళ్ళిపోయింది
అభిషేక్ శర్మ గాడు యాభై కొట్టిండు కాబట్టి ఇండియా గెలిచింది లేకపోతే ఏడు
వాడు ఒక్కడేనా ఇంక వేరే వాళ్ళు కూడా కొట్టిండ్రు కదా
అంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ఓపెనర్స్ ఎవరు ఎక్కుతారో వాళ్ళు మంచిగా ఆడితేనే ఏ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన వాళ్ళు ప్రెజర్ తగ్గి ఫ్రీగా ఇంకొంచెం మంచిగా ఆడతారు స్కోర్ ఎక్కువబడతది
అయినా కూడా ఒకటే సారి వికెట్లు బానే పడ్డాయి కదా ఫాస్టుగా
పడితే మరి బానే బానే ఏషిండు బౌలింగ్ గుడ మంచి నేసిల్లు
నేంగిన జూష్ణ మంచిది ఆ
మొత్తం జూడకుండా పడుకున్నట్టున్నావు గదా
పిల్లలున్నారు కాబట్టి
ఏం చేస్తున్నా మరి ఇప్పుడు
ఏం చెయట్లే పాపను పడుకో పెడదామంటే పడుకోకుండా ఆట్లాడుతాందని నేను ఎమన్నా పడుకో పెడతాదేమో అని
నాకు వర్క్ ఉంది గదా నేను నేను నేను ఏం చేయ్యాలి నేను ఇంట్లో పని చేసుకోవాలి ఇల్లు తుడు
మప
అన్ని పనులు నేనే చేసుకోవాల్ వస్తుంది
ఎవరని జూషినా నిజం అనుకుంటారు అన్ని నువ్వు చేస్తున్నావ అసలు
అంతగాని నేను డైలీ నైట్ నేనే బోలు తోమ్ముతున్నా పొద్దున ఇల్లూడుస్తున్నా తర్వాత ఇల్లు తుడుస్తున్న అందరికి హెల్ప్ మంచిగా ఇంట్లో వైఫ్కి హెల్ప్ చేస్తున్న అందరి గొప్పగా చెప్పుకోవాల్సింది పొయి నా గురించి నువ్వు ఇంకా బ్యాడగా చెప్పుకుంటున్నావు ఇది కరెక్టే నా అసలు
చెప్పొద్దు చెప్తే అయిపోదది చెయ్యాలి చేస్తే చేషినట్టు ఇల్లు ఊడ్వడం అవన్నుంటాయ్ కామన్ గుంటాయ్ అని చెప్ప్ పేషి నువ్వవి చేషినా అని చెప్పుకోవద్దు
చేస్తున్న పనులు గుడా చేయట్లేదని చెప్తే నువ్వేం చేస్తాం ఇగ ఏం చేయలేవు
నేను నిజంగానే చెప్తున్న అది చేష్ చేస్తే చేషినా అని చెప్పుకోవాలే చెయ్యనప్పుడు ఎందుకు చేషినా అని చెప్పుకుండు
ఇది మళ్ళా స్పీకర్ పోయింది నాకు స్పీకర్ ఎందుక తె అసలుకు
నాకసలే రావట్లేదు నీకా నీకు ఇప్పుడు వచ్చిందా మళ్ళీ
రావాలే రావాలి ఎందుకు
అ అదిపత్ర హాపీకి రుద్ర కావాలట అరుస్తుంది రుద్రాబెట్టు రుద్రాబెట్టు అని
పెట్టు రుద్ర పెట్టు పిల్లలకు రుద్ర ప్రోగ్రాం శివ ప్రోగ్రామ్ బాగా అలవాటైంది నిన్న వాడ చి చిన్నోడొచ్చి నాకు కావాలంటాడు నేను చింగ్చాంగ్ పెట్టనంటే వాళ్ళద్ద దగ్గర పొయ్యి ఫోన్ తీసుకొని పొద్దున తినేటప్పుడు చించాంగ్ పెట్టుకని వురుకుతాండు ఏం చెప్పాలె వానికి ఒక్కటే మాట చెప్తే
అంటే ఈ మధ్య మనం షించాను వానికి పెడతలేం కదా
పెడతలేమంటే ఖచ్చితంగా ఎవరదో ఫోన్ తీసుకొని కంపల్సరీ జూడాల్ల అదేమన్నా అంత
అంత మంచిది గాదు గని ఎందుకో పిల్లలెక్కువ అది మెరాశించాను
పిల్లలకి బాగా ఆనిమేషన్స్ చూసి చూసి చూసి వాళ్ళు గుడా ఓవర్ ఆక్టివ్గా హైపర్ యాక్టివ్ గా తయారవ్ ట్రై చేస్తరోలు కాకపోతే వాళ్ళ కున్న ఎనర్జీ కది చేస్తారో చేయరో అంతే వాళ్ళకి అర్థం కావట్లే అంతే
అ వానికి మ్యాజిక్ కావాలట నిన్న మ్యాజిక్ గావాలని అడిగిండు
మళీ స్పైడర్ మాన్ ట్రస్ కొనిచ్చి వానికి మ్యాజిక్ జైపోతే వాడు ఫీల్ కాడ ఇంగ అది కూడా నేర్చుకోండి వానికి వెబ్ ష్ట వాడిట్లా స్పాడర్ మ్యాన్ కు ఫింగర్స్ చూప్చినప్పుడు వెబ్ బయట కస్తుది కద అట్ల వెబ్ బయటకొచ్చెటట్టు వానికేన ప్లాన్ చేస్తే బావుండుగ దానికి గూడున్నది కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మార్కెట్లో
ఆ ఉంటే గన వస్తాయా వీళ్ళకి
కొంచెం ఒక మరీ రియల్ స్పైడర్ మాన్ కి వచ్చిన టూ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ రావు గానీ ఓ వన్ మీటర్ టూ మీటర్స్ వరకు వస్తాయి కావచ్చు వెబ్బది
ఏ అంటే అది వట్టిదే కావచ్చు అంటే ఇట్లా అన్నప్పుడు బయటకొచ్చి మళ్ళా లోపలి పోతది కావచ్చది
ఆ అంతే అంతే అక్కడ ప్రెస్ చేసినప్పుడు ఫింగర్ కి అది అది మన హ్యాండ్ కి గ్లౌస్ లాగ వేసుకొని అది ప్రెస్ చేసినప్పుడు దాన్లో నుంచి వెబ్ బయటకు వస్తాది ఆ వెబ్ బయటికొచ్చిన తర్వాత వెబ్ పోయి ఎక్కడనా స్టిక్ అయిందనుకో హ్యాపీ పిల్లలు హ్యాపీ పిల్లలు స్పైడర్ మ్యాన్ కు ఉబ్బోచినట్టు నాక్కూడా ఉబ్బొచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారు కదా
ఆహా
మ్మ్ సరే ఇబ్బుడు చిన్నోని బర్డే వట్సప్ స్టేటస్ బెట్నావా మరి
ఇగ మరి పెట్టాలి కదా పెట్టకపోతె ఎట్లా పెట్టేదే ఆ బర్త్డేలు అప్పుడు
వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత మిళ్ళందరూ ఫోన్ చేసిల మెసజ్ చేసిలా
ఏ మెసేజ్లు చేస్తున్నారు ఫోన్ చేస్తారా గాని
మెసేజ్ చేస్తున్నారా సరే మెసేజ్ చేసినప్పుడు ఇక వాళ్ళ చాక్లేట్ ముక్కో బిస్కెట్ ముక్కో ఇయల గదా సాయంత్రం పూటా
అట్లేలిస్తారు వాళ్ళ అందరు ఇక్కడ వాళ్ళు కాదు కదా
పంపి నువ్వు కూడా వాట్సాప్ లో థమ్సప్ బాటిల్
అవన్నీ రావు అక్కడ తంసప్లు గింసప్లు ఏమో అ లా పంపిస్తే మళ్ళా వాట్టి థమ్స్ అప్ లో ఏవి ఇమేజెస్ రా
ఆ ఇమేజెసే మరి వాళ్ళు కూడా ఇమేజెసే పంపించారు కదా
అదే అదే బెటర్లే పంపించి పార్టీ అని పార్టీ చేస్తామని చెప్తే అయిపోతది
ఏ బోరు కొడతాంది బాగా ఎంజేయాలో అర్థమైతలేదు
నీకున్నదే పార్ట్ టైం జాబ టైం ఎప్పుడు పోరాదు సాయంత్రం పోతావా
ఏసి ఆన్ చేసుకోని పనుకుంట కాసేపు ఎండ కొడ బయట నేను చల్లగైనంక పోతా నేను కొంచెం వెదర్ కూల్ అయిన తర్వాత మ్మ్
ఏసీ కూడా వెట్టుకున్నా
ఏసీ కొనుకున్నాం మొన్న నాలుగు వేలు పెట్ట మొన్న ఒకటి ఏమంటారు పేరు గుర్తు రావటం నాకు అది ఆ పోర్టబుల్ ఏసీ అంటారు పోర్టబుల్ ఏసీ
ఆహా
మొన్న పోయి కొంకుచాకున్నాం ఫోర్ థౌసండ్ పెట్టి
ఆహా
ఆ ప్రస్తుతానికైతే తున్నాము జస్ట్ పదిహేను రోజులు అవుతుందంటే చూద్దాం తర్వాత
దానికి కూడా ఈ సర్వీసింగ్ లావివి ఉంటాయా
ఉంటాయి ఉంటాయ్
పోర్టబులయితే నువ్ కొన్నదే నాలుగు వేలు వీలకి నాలుగు వేలకు కూడా నిక్ సర్వీసింగ్ ఉంటద దాంట్లో
అంటే అది ఓన్లీ ఒక్క మనిషి మందమే వస్తుందని చెప్పిండు వాడు ఇద్దరు కూర్చుంటే మన కష్టంమవుతుంది ఓన్లీ ఒక్క ఒక్కరికే వస్తుందది ఇప్పుడు మన పోర్టబుల్ ఫ్రిడ్జ్లు ఉంటాయి పోర్టబుల్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా మనం మూవీలలో చూస్తాం చూడు వాళ్ళ బీర్ బాటిల్లు
ఆ ఆ ఆ అట్లనేనా ఓకే
ట్లనే ఇది కూడా కొంచెం గింతది డబ్బాలా ఉంటది డబ్బాలో ఆ దానికి సంబంధించిన మొత్తం అన్ని దాన్ని పెట్టేసి ఉంటారు పోర్టబుల్ ఏసీల్లగా అది తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటమంటే మొహం మొహానికి చల్లగా వస్తాదుంటదట్ల అట్లా
ఆహా ఓకే
ఇట్లాంటిది ఉంటే బెటరే కదా ఎండాకాలంలో కొంచెం ఎక్కడికైనా పట్టుక పోవచ్చా నువ్వు మళ్ళీ లౌడ్ స్పీకర్ అన్ అయిప్ నిక్ స్పీకర్ ఆన్ అయిన ప్రతి సారి ఏకో వస్తుంది నాకు వస్తుంది మరి ఇకో ఎకో వస్తుంది మరి నా ఫోన్ ఫోన్కి మధ్యలో గ్యాప్ వస్తాయి కాబట్టి ఆ గ్యాప్లో ఎకో అడ్డం వచ్చేస్తుంది
ఏంద స్పీకర్ కె
ఆ స్పీకర్ కొనుక్కన్న కొనుకున్నో ఆ నా మౌత్ కి మధ్యలో గ్యాప్ వస్తది కదా గ్యాప్ పొల్ల అవికొస్తా నీకు ఆటిగ్గుడ వస్తర స చిన్నప్పుడు కొంచెం సైన్స్ చదువుకున్నాం కాబట్టి అప్పుడు కొంచెం గుర్తుంది నాకు అట్లా వస్ స్తాయ్ కంపల్సరిగా నాకు అంతా సైన్స్ తెల్వదమ్మా ఏం కాద్ మనకి ఇప్పుడు ఆన్లైన్ లో వెట్ మళ్ళా పోయింది ఇది దేవుడా ఛీ అరే ఒక్కసారి రమ్మను ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి పోతుంది దాని ఇష్టమున్నట్టు వస్తుంది అవసరమైనపుడు పోతుంది
అవునా నీకు అదన్నా వస్తుంది నాకు అసలు అసలు రానే రావట్లేదు నాకు చెవి దగ్గర పెట్టుకొని
నేను రావాలె రావాలని వెయిట్ జేసినప్పుడు వస్ స్తుంది లేకపోతే రాకపోవుండు అది గుడా
అ ఆప్షన్ ఉంటే బాగుండేది స్పీకర్ ఆప్షన్ ఇట్లా పెట్టుకోడానికి
మొత్తం కరాబ్ అయింది అంత గలీజ్ గా అయిపోయింది ఏదో పెండ మొత్తం బూసుకున్నట్టుగా తయరైంది అంతా
ఆమె హెల్త్ బాగుండట్లేదు అన్నది గదా
ఆవంబపడితే మంచినే మెల్లగ మళ్ళా
కొంచెం ఫ్రూట్స్ తింటే బాగా సెట్ అయితది కానీ ఆమె నాన్ వెజ్ మానేస్తా అన్నది కాబట్టి ఎంతె ఇగ
గమే ఫ్రూట్సొద్దు అన్న మొద్దు గడ్డి దిన్
ఎందుకు ఫ్రూట్స్ ఆ మధ్య బానే కొనుక్కుంటున్నా అన్నది
అది కొనుక్కునె అంతా బిల్డప్ వరకే ఏ అందరికి జుపిచ్చడానికె నేన్ దింటున్నా నేన్ దింటున్నా నేన్ దింటున్నా డబ్
ఏ అప్పుడు అదేంది మన బీట్రూట్ బానే దినేది బ్లెడ్ కోసం అని జెప్పి
బ్లెడ్డు లోపలుంటే ఇంకొంచెం ఎక్కువ క్రియేట్ ఏమంట్రు
మనిషిలా కొంచమన్నా బ్లెడ్డు ఉంటది మరీ బ్లెడ్డు లేకుండా ఉండరు గదా
ఆమె బ్లెడ్ ఎంతుంది తెలుసా నై నైన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అది ఉండే పర్సంటేజ్ ఉండా అప్పుడు లాస్ట్ ఇయరు మొన్నా బీ ర్టూట్ లు అవి ఇవి తిని లెవెన్ వరకు తెచ్చుకుందట వాళ్ళకి యాక్చుల్గా టువల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి
నాగ్గుడ ఉండదు మరి అట్లంటే
మరి బ్లడ్ లేకపోతే ఎవడేంజేస్తాడు ఎవడేం చేయడు
ఎవ్వరేం జెయ్యారు మరి
తినాలి వాటర్ దాగాలె సమ్మర్ లో వాటర్ తాగపోతే బ్లడ్ ఎక్కన్నుంచి వస్తది
వాటర్ దాగితే గుడా బ్లడ్డొస్తద ఏం మా
వాటర్ లో బ్లెడ్ బ్లడ్ లో వాటర్ కంటెంట్ ఎంత తెలుస సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఉంటాది
ఏం జదువుకున్నావ్ నువ్వు సిక్స్టీ అట సెవెంటీ అట
ఇది పర్సెంటేజా
తెల్వకుండా ఎందుకు జెప్తాను
లేదు బ్లడ్డు లో వాటర్ పర్సంటేజ్ అంత ఉంటది అందుకే వాటర్ ఎక్కువ తాగాలి మనం వాటర్ ఎక్కువ తాగు అరే వాటర్ ఎక్కువ నాకు మళ్ళీ లౌడ్ స్పీకరొచ్చింది చూష్ణావ అవును నీకు స్పీకరొచ్చిందని నాకు దెలుస్తది ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లౌడ్ స్పీకర్ రావాలని ఇంగ్లీష్ లో గుడా మాట్లాడతన్నవా ఇంగ నీకొచ్చేదే అడపా దడపా హిందీ మేరకో హిందీ బే ఆత తొడ తొడ
నాక్ రా
నాకు రాదమ్మా హిందీ కానీ మాట్లాడితే అర్థమవుతుదిలే హిందీ రాజ్య భాష కాబట్టి అది రాష్ట్ర భాష కాట్టి ఇందు నేర్చుకోవాలిదు రాజ్యభాష రాద ఏ రాష్ట్రభాష మరి రాష్ట్రభాష రాజ్య మన్నా రాష్ట కష్టంన్న ఒక్కటే రాజ్యము రాష్ట్రము ఒకటే ఎందుకు అవుతిందే సరి ఇప్పుడు నేను ఇ మాట్లాడాను నాకు బిజీ తెల్స లాంగ్వేజ్ లో చెపుతాయిందే నా నేను మాట్లాడది ఇకా సరే బాయ్ బాయ్ మల్ల చేస్తా